హలో ఆ ఇప్పుడు వినిపిస్తుంది
కే కదా వాయిస్
ఆమ్ ఓకే ఓకే
ఉమ్ ఏం చేస్తున్నావ్
ఏం లేదురా ఖాళీగనే ఉన్నా నువ్ ఏం చేస్తున్నావు
ఏం లేదు రికార్డ్స్ రాస్ స్తున్న ఇవా ఆ పోయినా అటెండెన్స్ లేదు బా నా అటెండెన్స్
ఆ అదే పరిస్థితి
బోర్డర్లా
ఓ
ఇంకా అన్ని మళ్ళీ ఆబ్సెన్స్ అయితున్నాయి
హమ్
మీకు అయితున్నాయా క్లాసెస్
ఆ అయితయి ఆ ట్రెనింగ్ అని పెట్టిండు సంపుతడు ట్రెయినింగ్
ఉహు ఏం నేర్పిస్తున్నారు
అవే లాంగ్వేజెస్ అంటే అన్నిట్ల సి, పైథాను ఇప్పుడు మళ్ళ కొత్తగా అవి స్టార్ట్ చేసిండు కోడ్ తంత్ర అని
ఆహా మల్ళి చేయాాల
ఉ అంటే అవిలోనే వాళ్ళే చెప్తారు అవి హమ్ వాళ్ళు చెప్తుంటే మనం చేయ్యాలి ఇక ప్రాక్టీస్ కోసం కొన్ని ఇస్తాడు ప్రాబ్లమ్స్ అవి చేయాలి ఆమ్ డైలీ ఒ ఒక వన్ అవర్ టెస్ట్ ఉంటది అంటే ప్రాక్టీస్ కోస్
మొత్తం ట్రే ఆ ట్రైనింగ్ ఏనా ఇంగ అకడమి
త్రీ ఆవర్స్ త్రీ అవర్స్ మార్నింగ్ ట్రైనింగ్ మార్నింగ్ త్రీ అవర్స్ అకాడమిక్స్ ఆఫ్టర్నూన్ త్రీ అవర్స్ ట్రైనింగ్ ఉమ్ అంటే డైలీ త్రీ త్రీ పీరియడ్స్ ద త్రీ డేస్ ఓన్లీ హ్మ్మ్ ఇప్పుడు మండే ట్యూస్డే వెడ్నెస్డే ఉమ్ అదే వాళ్ళకి ఎట్లా తెలుసా ట్రైడింగ్ లో కూడా సిఎస్ వాళ్ళకి ఏం చెప్తున్నారో మాక్ అవి చెప్ తిన్న అద టు మా మాజాడుకోవాల్ చదువుకోవలో అర్థం అయితలేదు ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్ మళ్ళా అవేవో హ్యాష్ మాప్స్ అని గ్రూప్స్ గ్రూప్స్ కోడ్ అని
ఉహ్ ఉమ్ కాదు వాళ్ళకంటే సబ్జెక్ట్ ఉంటది కాబట్టి వాళ్ళకి బెనిఫిట్, మనక్ ఎట్లాగో ఆది ఉండదు కదా ఉమ్ బేసిక్ సు తెల్వదు మనకి అది ఉండదు గూడా అసల్కీ. కొత్తగా నేర్చుకోవాలి మన
సోది చెప్త అంతకు ముందు అన్నా ఒక సార్ ఉంటడు అయినే, టీ పి వో అయినే సెకండ్ టీ పి వో అయినే చెప్ పెది ఇప్పుడు వాళ్ళకి మా సీనియర్స్ కి డ్రైవ్స్ అయితున్నాయని వాళ్ళక్ చెప్తున్నడ్, టీ సి ఎస్ డ్రైవ్స్ అంటా
ఉహ్ ఉమ్ ఎంత్ ఉంది హైయెస్ట్ ప్యాకేజ్
టువెల్ ఎల్ పీ ఓ ఏమో అనుకుంటా అంతే అంతే ఉంటాయ్ ఎక్కువ్ ఉండవ్
మా దాంట్ల ఇంకా అది గూడ లేద్
ఉమ్ కానీ ఇక్కడ ట్వెల్వ్ ఎల్ పీ వస్తది ఎవరికైనా చాలా రేర్ అది వస్తది ఈ ఫో సిక్స్ ఆన్ ఎవరికో ఒక్కరికొస్తది అంతే
కాలేజ్ అస్ కాలేజ్లో అస్తుంది అని మాత్రం ట్వం టి ట్వంటీ సెవెన్ ఎల్ పీ ఏ అట్లున్నయ్ అస్సలు మనకే ఏం లేవు.
ఉండవ్
తక్
అవ్వి మళ్ళీ ఎట్లా అవ్వి వచ్చీ ఆఫ్ జస్ట్ ప్లేస్ అయినంత మా త్రానా జాబ్ వచ్చినట్టు కూడా కాదంటా ఆఫర్ అది జాయిన్ లెట్ టర్ అయ్యేదాక రానట్టేనంటా ఉమ్ వాడ్ ఆఫ్ ఇంత వాళ్లకే ఇవ్వాలి హ్మ మళ్ళా అంత వ ఆ డైరెక్ట్ ఆఫర్ లెటర్ వచ్చి కూడ జాబ్ కాదంట. వాడు ఎప్పుడైతే జాయినింగ్కి పిలుస్తడో అప్పుడే జాబ్ వచ్చినట్టంట. ఒక్కెళ్ళ ప్లేస్ అయినోళ్ళన్ కూడ క్యాన్సల్ చేసే అవకాశం ఉంట దంట ఆఫర్ లెటర్ వచ్ ఉన్నా కూడా క్యాన్సల్ జేసే అవకాశం ఉంటదంట
అట్లాటప్పుడు ఇచ్చి ఎం
అదే కదా అంటే వాళ్ళకి ముందు డ్రైవ్స్ ముందు ముందు ఉంటాయి గదా హెచ్ ఆర్ డ్రైవ్స్ ఐస్ హెచ్ ఆర్ ఇంటర్వ్యూస్ అని ఆ అట్లా వాట్లల్లా కాకపోతే ఇగా వాడు
ఇప్పుడు ఎంత సెలెక్ట్ అయినా ఇంగ వాళ్ళకి నచ్
నచ్చుతనే అంతే ఇప్పుడు ఎవ్వరైనా వాళ్ళ రిక్రూట్మెంట్ బట్టే తీస్ కుంటారు గదా
మా కాలేజ్ లో కూడ మొన్నా జాబ్ మేలా పెట్టినప్పుడూ ఎవరికో వచ్చిందంటా ఆ అయితే టెక్ మహేంద్రోచ్చిందంట ఫార్టీ థౌస్ చ్చిందంట సాలలీ సెలెక్ట్ అయినంకా రీసెంట్గా పోయినొడంట ఉ టెక్ మహేంద్రలో జాబ్ వచ్చిందంట ఉ కాని గ్రేటె కదా అదేం రోల్ మళ్ళి అడర్ ఏమొ తెలువదు ఇంగ బీటెక్కే కావ్ బీటెక్ అయితేనే అంత ఉంటది నార్మల్ ఇంటర్ డిప్లొమా అయితే అంత ఉండదు ఛాన్స్ హుమ్
థౌజనంటే బెటరే కదా
ఆ అట్లా రాడం గూడ లక్ ఇంగ లక్ బేస్డ్ అసలు ఏది లేదు ఏదో ఒకటి వచ్చు రాద్ అడమేక్ కో అన్నం
ఇంటర్న్షిప్స్ కోసం ట్రై చేస్తున్నా మావుల్
హు అవును నేను కూడా ఒక ట్రై చేసినా అన్మాట మార్నింగ్ ఒకటొస్తే అప్లై చేసినా అయితే అది అదేమనుకున్నా నేను యాక్చువల్ గా ఫ్రీ ఇంటర్న్షిప్ ఏమో సరే ట్రై చేద్దాము అని ఉంది అయితే దాన్ ట్లెం మెన్షన్ చేసుందంటే ఎయిట్ ఎయిట్ థౌసండ్ టు ఫిఫ్టీన్ థౌసండ్ స్టై ఫండ్ బేస్డ్ ప్లస్ ఇంకా లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఇంకేవో ఏవో త్రి త్రీ సర్టిఫికేట్స్, టూ సర్టిఫికేట్సో ఉన్నాయి సమ్ మైక్రోసాఫ్ట్ కాదు ఆహా ఇంక ఏదో సమ్ ఏదో కంపెనీ అదేందో చూలేదు కాకపోతే సరేలే వచ్చింది కదా బానే ఉంటదేమో అని అప్లై చే చేసిన చేస్తే మా వాళ్ళు మళ్ళీ రి నన్ కాల్ చేసిర్రు ఈవినింగ్ చేషి చెప్ ప్తుందన్మాట ఫస్ట్ నేను అడిగిన అది పేయ్ డా ఫ్రీయా అ లేదు పెయిడ్ త్రీ థౌసండ్ కట్టాలి ఫస్ట్ అన్నది. అన్ని అట్లాంటివేలే సరే ఓకే నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పిన నేను సరే ఏం డొమన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏంది అంటే వియలేసర్ ఏ ఇట్లాంటి అన్ని ఉన్నాయి సరే మేడం చూస్తాం సిస్టమ్స్ చూజ్ చేష్
హ్మ్ అట్లీస్ట్ కోర్స్ అన్నా నేర్పియడానికి ఇవ్వరు చెప్త చెప్తలేరు గ వెకన్ కనీసం ఇంటన్షిప్స్ పక్కకు పెట్టుకొనె ఆ ఏం లేదు ఈ వి ఎల్ ఎస్ తే భయం అయితుంది నాక్ అదన్నా నేర్ ర్చుకుంటే బాగుండు
ఆ మీకు ల్యాబ్ ఉందా వియల్ఎసై ఆ అవును మాకు కూడా అంటే వస్తున్నాయ అవుట్పుట్స్
ఆ వస్తున్నయ్
మా ముందు బ్యాచ్ వాళ్ళకి ఏం వస్ వస్తా లేవంట అవుట్ పుట్స్ మేము చేసినాం ఒక ఫోన్ ఆ వివాడో వాడో సాఫ్ట్ వేర్ మిమైతె వివాడోలో చెస్తున్నాం. మీరు హు హ్మ్ మేమ్ దాంట్లోనే చెస్తున్నాం. వివాడో అని
అవునా మా కాదేం లే ఇప్పుడ్ అంటే ఇవే వేళుతున్నాయి. ఎంకొడా డికొడ లాజ్ ఈ గేట్సు
హ్మ్ అవే ఉన్నాయి కాకపోతే దాంట్ల సాఫ్ట్వేరు చేస్తాం కదా స్టార్టింగ్ నుంచాలి కొత్త ప్రాజెక్ట్ తీసుకొని చెయడం అట్లాంటివి కొంచెం ఆ ప్రాసెస్ ఒక టూ త్రీ టైమ్స్ చేస్తే తప్ప మనకు గుర్తుండదు అం
అవునవును అస్సలు గుర్తుండవ్ అది అప్పుడదప్పుడు చేస్తే మనమే ఒక మంచిగా చెప్పాలంటే ఆ ఇ డిఎస్ పిలబో
మ్యాట్ ల్యాబ్ మ్యాట్ ల్యాబ్ కాబట్టి ఈజిగానే వచ్చేస్తడు మరి అవును
అదే ఏడబ్ల్యుపి లాబ్
ఎయిస్ సిఏసి ఉందా ఇప్పుడు మాకు క్లాస్ సేమ్ లనే అయిపోయింది మాకు ఓన్లీ ఏసి ఇప్పుడు
బన
హ్మ్ మాకు తెలుసా అసలుకి ఇప్పుడు ఎయిటీన్త్ వరకు కంప్లీట్ గావాలంటే రికార్డ్స్ రికార్డ్ కరెక్ట్ షేమ్స్ అండి ట్వంటీ ఫోర్ నుంచి ఇంటర్నల్స్ హట్ట మాలిద్ జెంటియు నుంచి రివ్యూ కు వస్తారంట ట్వంటీ వరు ఈ డాకిమెంట్ చేసినవాన్ అంత కంప్లీట్ చేసి వెట్ ఇప్పుడు ఆహ ఎక్స్పో ఏం లేదు గానీ తెలువదు ఇంగా డాక్యుమెంటేషన్ అయితే కంప్లీట్ చేసేసి రఫ్ కాపీ ప్రింట్ అవుట్ తీయాలంట ఆ ప్రింట్ అవుట్ ఎట్లా మళ్ళీ ఇటు సైడ్ టూ సైడ్స్ తీసుకోవాలి దంట రఫ్ కాపు వీవుడు ప్రింట్ తీయాలంట సాఫ్ట్ కాపీ యూపిస్తే నడవదంట అంటే వాళ్ళకు ఒక ఐడియా ఆ ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ వాళ్ళక్ తా ఐడియా రావాలి గదా అంటే ఎట్లా వస్తుంది ప్రింట్ అని అది మల్ల దీసి ఒక వేళ అది ఓకే ఐ తేనే స్పైరల్ బైండింగ్ చేపియాల
వామ్మో
రా ఎడిటింగ్ చేయాలి ఆ డాక్యుమెంట్ అంతా సెట్ రావాలి మళ్ళా అది ఎట్లా దానికి పువ్వులు చాలా రూల్స్ ఉన్నాయి ఎట్లా చెయ్యాలి ఏమున్ హు
కింద సెకండ్ రివ్యూ ఎట్లా అయి అయిపోయింది తెలుసా అసలు ఆ దే ప్రజెంటేషన్ ఏం లేదు అసలు జస్ట్ అవుట్ ఫుటూ వచ్చింది పోయి చూపించినం రైట్ కీ అంతే
ఆహా అంతేనా అబ్బా మీ పని బాగుంది మాకైతే అందరు ఫ్యాకల్టీ కూర్చుంటారు ఇగా మొత్తం ఒకరు కాకపోతే ఒకరు ఒకరు కాపోతే ఒకరు అడుగుతనే ఉంటారు క్యూస్షన్స్ ఉత్తమ్ అసలుకి ఏం చెపు ప్పాలోఅర్థం గాదు
నాకు అది అంతే ఏం లేదు అసలు
మాకు టూ అయిపోయినాయి కాకపోతే ఇంకా థర్డ్ ఎప్పుడు పెడతారు ఏంది అనేది తెల్వదే తెల్వదు అసలు చూడాలి ఇం ఒక రోజు
చూద్దాం
ఊ ఎట్లుంటది ఏంది అనేది కొంచెం మాకు ఐడియా వస్తుంది కదా మ మనకి ఆ ఫస్ట్ అయితే జే ఎన్ టి వాళ్ళంట ఇప్పుడు వస్తారంట మనకి త్రీ టూలు వస్తారంట మళ్ళీ తర్వాత కి ఫోర్ వన్ లో రారు ఫోర్ టూ లో మేజర్ ప్రాజెక్ట్ ఉంటది గదా అప్పుడు వస్తారంట అయినా ఫోర్ వన్ ఫోర్ టూ ఈ మొత్తం ఇట్లా త్రీ త్రీ సబ్జెక్ట్
త్రీ సబ్జెక్ట్సే ఊ మా వాళ్ళకి తెలుసా ఉన్న త్రీ సబ్జెక్ట్సే కానీ రెగ్యులర్ గా వస్త వస్తున్నారు తేలు
ఆమో మాకు ఎట్లా తెలుసా మా కాలేజ్ వాళ్ళకేమో త్రీ డేస్ రావాలి త్రీ డేస్ ఇన్
మా సూపర్ సీనియర్స్ కకి అట్లనే ఉండేయి ఇప్పుడు మా సీనియర్స్ కి పాపం వాళ్ళని సంపుక తింటున్నారు
అ
వాళ్ళ కూడా పెట్టిలు ఆఖరికి అదే కదా ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది గా ఇంకో ఫిఫిటిన్ డేస్ అయిపోతే అయితే అయిపోతు తాది కాలేజ్ అప్పుడు ఏమ వస్తది చెప్పు వాళ్ళకి సిఎస్ వాళ్ళన్నా ఆటో ఇట ఆటో మలకి ఇడో మలకి పోతున్నారు గాని అదే అందుకే నేను ఇప్పుడు ఇప్పటి నుంచి చూసుకునే బెటర్ అనుకుని ట్రై చేయాలి అసలు అస్సలు వీల్ కాదు ఇ ఫోర్త్ ఇయర్ వాడు గు పెట్టే టార్చర్ కు అదైనా వాళ్ళ ట్రైనింగ్ అవుతుందంట ఇదే మాార్కు చెప్పే ట్రైనింగ్ ఏదో వాళ్ళకే గది అవుతుంది అంట వాళ్ళకు కొంచెం మంచి మంచి మంచిగా అదే మ వాళ్ళ ఇప్పుడు డ్రైవ్ సంబంధించినవి చెప్ప వస్తే వాళ్ళ కూడా బెనిఫిట్స్ ఉంటాయి కదా అంత సో సో ఎయితను కాలేజో
అదే ఆ వాళ్ళు కొ కొంచెం మంచిగా చెప్తే మనకు కూడా కొంచెం ఫౌండేషన్ బేసిక్ ఉంటది రేప మనం ఎక్కడికైనా జాబ్ కోసం ట్రై చేసిన అని కనీసం మంచి మంచి ఇంటర్న్షిప్స్ చేస్తున్నా అని అవి కూడా
అదే అప్పుడు హ్యాకర్ ర్యాంక్ లా పెట్టిండు కొన్ని ప్రాబ్లమ్స్ ఏమంటారు ఇవి ఆ క్యాబ్ జెమ్ని క్వశ్చన్స్ ఇన్ఫోసిస్ క్వశ్చన్స్ అని
అవును. ఇన్ఫోసిస్ క్వశ్చన్స్ నేను గుడ్ చూసిన మాకు టాస్ చల్లి ఆటిట్యూడ్ క్లాసెస్ అయ్యిండే అప్పుడు చూసిన ఓకే మనం ఆట్టిట్యూడ్, రీజనింగ్ నేర్చుకుంటే చెయ్యగలు
అవును మ్
మ్ అయితే నేనొక నేన్ ఒకటి చూసిన నీక్ టెలిగ్రామ్ ఉందా అయ్యా అయితేే నా నాక్ ఏమనొస్తుందంటే మొబైల్ నెంబర్ బ్యాండ్ అట్ల వస్ స్తుంది. సమ్ ఎందుకో ఏమో తెల్వదు. అంటే డి డిఫరెంట్ అకౌంట్స్ ఒకసార్ అట్ల లాగిన్ అయితే అట్ల వస్తదంటా టెలిగ్రామ్ ఓపెన్ అయి అయిలేదు దాంట్ల అయితే ఒకటి పిడిఎఫ్ ఉందన్మాట నా దగ్గర ఒక లింకుంది. శ్రీ వి ఎల్ఎస్ఐ కోర్స్ అన్మాట. ఆ ఫ్రీ వి ఎల్ఎస్ఐ కోర్స్ అప్రోల్ చేస్కుందామని ఓపెన్ చేస్తే నాకు టెలిగ్రామ్ యాప్ ఓపెన్ అయితలేదు. అయితే అదేవర్ ఏమన్న షేర్ చేయడానికి గుడా వస్తలేదు. ఒక రీల్ వస్తే దాంట్ల కామెంట్ చేస్తే పంపించిండే వాల్ డీఎం చేస్తార్ కదా మ్ దాం ఇట్ల యూస్
అవును పెట్టినవు గ్రూప్లో అదేనా వచ్చిందా నీకు మ పిడిఎఫ్ వచ్చిందా
ఆ వచ్చింది. కని టెలిగ్రామ్ లేదు కదా ఓపెన్ అయి
ఆ మొన్న నాది గుడా అదే పరిస్థితి అదేదో చెప్ పిన్ నాది గుడా అదే ఓపెన్ అయితలేద్ అదన్న డౌన్లోడ్ చేస్కో
ఆ నా దాంట్ల ఓపెన్ చేసినా వేరే ట్రై చేసినా అయినా గని రావ ట్లేదు అద్ అసలు
హ్ హ్ చూస్తా నేను డౌన్లోడ్ చేసి చూస్ స్తా ఆగు వస్తాదేమో
ఆ ఫ్రీ కదా కొంచెం ఎందుకైనా మంచిది మనకేమైనా యూస్ అయితదేమో అని నేను అనుకుంటున్నా అదే
పినవు చూడు అది ఇన్నవా.
ఆప్టిట్యూడ్ అది ఫైల్ డౌన్లోడ్ చేశిన అది. విన్లేగానీ డౌన్లోడ్ చేసిన మనకి కొంచెం ఈ ఫ్రీ అయినా కి రాసుకోవడం ఈ ఎగ్జామ్స్ హాలిడేస్ ఉన్నప్పుడు మనం ట్రై ఒక గట్టిగ కూర్చుంటే ఒక రోజు